హలో
హలో హలో హా వినిపిస్తుంది మీకు
ఆ వినిపిస్తుంది ఇప్పుడు
ఏం చేస్తున్నారు
ఏం లేదు కాలీయే అండి మీరు
ఆ ఇప్పుడే తిన్నాం
ఏం కర్రీ అండి
ఎగ్గ్ కర్రీ
ఎగ్గు కర్రీయా
ఆ మీది
మాది చిక్కుడు కాయ కర్రీ
చిక్కడుగాయనా
ఆ అవునండి మ్మ్
ఏం చేస్తున్నారు మరి ఇంకా
ఏం చేయట్లేదండి ఖాళీగా నిన్న ప్రజెంట్ మీరేం జేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే తిన్నాం కొంచెం సేపు వాకింగ్ చేసినా
ఆ
అలా కూర్చున్నాం ఇంకా
అవునా అండి
ఆ
ఇంకేంటండి మరి
ఇంకా అంటే మీరు కాలేజెస్ లో ఎట్లా ఉండేది
కు కాలేజెస్ వచ్చేసి వన్ టైమ్ ఉండయండి కాలేజీ
అవునా
అంటే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం ఉండే
ఆహా
సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు పొద్దున ఉండే
ఇయర్ మొత్తం అట్లానే ఉండేనా
ఇయర్ మొత్తం అ అంటే అక్కడ వచ్చేసి కాలేజ్ కు స్కూల్ కు ఒకటే బిల్డింగ్ అన్నట్టు
ఓహో ఆ
అయితే ఆఫ్టర్నూన్ కాలేజ్ పొద్దున స్కూల్ స్కూలు
అవునా
మళ్ళీ నేను సెకండ్ ఇయర్లో ఉన్నాగా వచ్చేసి స్కూల్ ఏమో మధ్యాహ్నం పెట్టిండు కాలేజ్ ఏమో మార్నింగ్ పెట్టిండు
ఆహా
మంచివి ఉండేయండి అక్కడ
కానీ అప్పుడు మరి ఎక్కువ సబ్జెక్టులు చెప్పేవారు కాదేమో టైం ఉండేది కాదు అంటే టూ టైమ్స్ ఉంటే కట అంతా కవర్ అయ్యేది
లేదు సిక్స్ సబ్జెట్లేదు కదా మార్నింగ్ నైన్ నుంచి వన్ వరకు
ఆ
అంటే ఇప్పుడు వచ్చేసి రెండు రెండు గ్రూపులు ఒకటి వేరే వేరే గ్రూప్ అయితే వేరే సబ్జెక్ట్ ఉంటే చెపెట్టి ఇప్పుడు ఎంపీసి బైపీసి ఉంటే ఓన్లీ మ్యాథ్స్ అ అన్ని సేమే కదాండి అయి అంటే కామెంట్ చె పెట్టాడు
అవునవును
ఆ ఓన్లీ మ్యాథ్ ఏ మ్యాథ్స్ బి అంటే వేరేది
ఆ
ఆ ఫిజక్స్ కెమిస్ట్రీ అంటే మామూలుగా బైపీస్ ఎంపీస్ కమాండ్ అయ్య పెట్టేళ్ళు
ఆహా అవునా ఆహ డిప్లొమా వాళ్ళకయితే అట్లా ఉండేది కాదు మేము డిప్ లమా చేసినాం అంటే ఇంటర్కి ఇది వేరే ఉంటది అన్నట్టు అంతా
ఇంటర్
అవునవును ఇది నా ఇంటర్వూ తెలియదు అన్నట్టు ఇట్లా కంబైన్ చేస్తారని తిన్నాను అయితే డిప్లమాలో ఫస్ట్ సబ్జెక్ట్ కూడా అట్లానే మీలాగనే సేమ్ ఉండేవి ఆ టై లో మాత్రం అందరిని కంబైన్ చేసి యితే జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఇంగ్లీషు మ్యాథ్స్ అట్లా ఇలాంటి టైమ్ లో కంబైన్ చేస్త వాళ్ళు లేకపోతే ఇక వేరే వేరే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఇక వేరే వేరే తీసుకునే వాళ్ళు
అవునా ఇప్పుడు మనకు వచ్చేసి అట్లా లేదు ఇప్పుడు ఎంపీసి బైపీసి సేమ్ ఆల్మోస్ట్ ఒక మ్యాథ్స్ తప్ప అన్నీ సేమే ఉంటాయి
అవునవును
ఇప్పుడు ఎంపీసీలో ఏమో మ్యాథ్స్ ఉంటుంది బైపీసీలో అదేదో జాలజీ బాటనీ అని ఏద ఉంటాయట మాకు తెలువదు అవి రెండు ప్రేడ్లు తప్ప ఇ వేరే అన్ని కమాండ్ ఉంటాయి వన్ టైమ్
రోజ అట్లా వోయి అచ్చే తొల ఇగ
ఆ అంతే సైకిల్ ఉండేది అప్పుడు సైకిల్ మీద వెళ్ళే టోలాం
అవునా అప్పుడు బైక్ లేకుండేనా
బైక్ లేకుండి అండి అప్పుడు ఇక చిన్న ఏజ్ కదా సెవెన్ంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు లేకుండేయండి
అద అయితే మా ఆ టైమ్ లో మా ఫ్రెండ్స్ కూడా సైకిలే పట్టుకొని వచ్చు
అవి అప్పుడు సైకిల్ ఫేమస్ ఉండే అండి ఇప్పుడు వచ్చేసి మన కాలేజీ కూడా దూరం ఉండేది
ఆహా
ఆ సెవెన్ కిలోమీటర్ ఉండేది
ఆహా
ఏ రోజు మా వోళ్ళు ఉండేటోళ్ళు కలిసి పోయేటోల్లం
అవునా మాకు అంటే ద ఇక ఉండే గాని మేము సైకిల్ యూజ్ చేయలే హలో వినిపిస్తుందా ఆ మాకు సైకిల్ లేకుండే కాబట్టి ఇగ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటు డే మాకు పాలిటెక్నిక్ కాలేజ్ సో ఆటోలో వెళ్ళే వాళ్ళం
అవునా ఇక మేమైతే సైకిల్ మీద మా ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు
ఆ ఆ
ముగ్గురు కలిసేసి వెళ్ళే వాళ్ళం
ముగ్గురు కలిసి ఒకటే సైకిల్లో వెళ్ళే వాళ్ళ
లేదు లేదు సెపరేటు సెపరేటు
ఆ సెపరేట్ ఓకే ఒకే ఎవరి ది వాళ్ళు మూడు సైకిలు ముగ్గురు కలిసి వెళ్ళేవాళ్ళు
హ్మ్
ఆహా మేము ఆహా ఎప్పుడైనా కాలేజ్ బంకొట్టారా మరి
ఆ ఏలినా కద అండి
అవునా అయితే వెళ్లిరు సినిమాలకు వెళ్లిరా
ఏ సినిమా లేదా క్రికెట్ ఆడడానికి వెళ్ళేది బాగా
అవునా క్రికెట్ ఇష్టమా మీకు
అవునవును ఎప్పుడు ఇది ఈనాడు టోర్నమెంట్ తప్ప అనేది ఉండేది ఇప్పుడు ఉన్నది లేదో తెలువదు
ఈనాడు కప్ప
ఈనాడు టోర్నమెంట్ ఉండేది కప్పు ఈనాడు కప్పు
అవున అప్పట్లో ఉండేదా
ఆ ఇప్పుడు కూడా ఉంది ఉంటది కావచ్చు మే బి కానీ
అవునా అది ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళే వాళ్ళా లేకపోతే అక్కడ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళే వాళ్ళ
అచ్చేసి ఇప్పుడు కాలేజీ నుంచి ఉండేది టీము
అ ఆ ఓకే అవును
ఇక్కడ మన డిస్టిక్ట్ ఎక్కడనో అక్కడ ఉండేది అన్నట్టు అంటే కాలేజీ నేమ్స్ వచ్చివన్నీ అక్కడ ఒక పదిహేను మందినీ టీమ్ని సెలెక్ట్ చేసెటోళ్ళు
ఆహా ఆహా
యా అప్పుడు ఇగ బంకు కొట్టేటోన్ని అటు ప్రాక్ మద్యల మధ్య మద్యాలా ఏమైనా నోట్స్ గీస్ రాయకుండా కూడా బంక్ కొట్టేటోళ్ళం
ఆహా
అంటే మన కాలేజ్ దగ్గర థియేటర్స్ కియేటర్స్ ఏమి లేకుండ అండి
అవునా
హు అట్లాయి ఎటు పోలేదు
మేము కూడా మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఒక రోజు బంక్ కొట్టినా నామ్
ఆ
బంక్ కొట్టి అంటే బయటనే బేకరీకి పోయి అందరం ఎగ్ పప్ కర్రి పప్పు ఓ ఇవి తినేసి ఇంటికి పోయినాం అన్నట్టు అంటే కాలేజ్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కానీ అప్పుడు ఏం క్లాసెస్ జరగవు
అప్పుడు ఇగ చిన్నోళ్ళం కదా అంతా ఐడియా ఉండదు మనకు సిక్స్టీన్ సెవెంటీన్ ఏజ్ ఉంటది అంటే ఇంటర్ అంటే
ఆ ఇగ బయటికి పోయి బేకరీకి పోయి అందరం ఒక పది మంది బ ఇగ బయటికి పోయి తినేసి ఇక ఇంటికి పోయాం
అవునా అండి
ఊ ఇప్పుడు అవును ఇప్పుడ అంతా మారిపోయింది అంతా
అప్పుడు కాలేజ్ ఉన్న స్కూల్ ఉన్న మంచి లైఫ్ ఉండేది ఆ సార్ కొడతడు ఈ సార్ కొడతడు కొంచెం భయం ఉండేది గానీ కొంచెం మంచిగా ఉండేది అన్నట్టు ఫ్రెండ్స్ గిన్స్ అందరు
అవును ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా అప్పుడున్న అంత లేదు ఇప్పుడు ఎవరైనా అవసరం ఉంటే గిట్ట చేస్తారు లేకపోతే పోతే లేదు
అదే కదా అండి చిన్ననాటి జ్ఞాపకాలే మంచి అయి అవి మళ్ళీ రావండి
అవును అవసరం ఉంటాయి ఏస్తారు ఇప్పుడు పైన ఏమన్నా వాళ్ళతోటి రావాలి మనతోటి ఏమైనా పని ఉంది అంటే చేస్తారు తర్వాత పెట్టేస్తారు
అవును లేకుంటె చేయరు అవసరాన్ని బట్టి ఇయ్యాలా రేపు బ మాట్లారు
ఆ ఫ్రెండ్స్ అనీ కా కుండా బయట కూడా ఎవ్వరు కలిసినా కూడా
అవును అవసరం ఉంటేనే ఎవరైనా మాట్లాడతారు లేకుంటే మాట్లాడారూ అండి
లేకపోతే మాట్లాడరు చూడరు పలుకరించారు కూడా
అదే
అప్పట్లో బానే ఉండే
ఇగ అప్పుడు ఏం తేలవదు కదండి చిన్న ఏజ్ కదా సిక్స్టీన్ సెవెంటీన్ అవర్స్ ఇయర్స్ ఏజ్ ఉంటది ఇగ మంచిగా ఉండే అప్పుడు లైఫ్ కాలేజ్ కి వెళ్ళాలి స్కూల్ క వెళ్ళాలి ఆ సార్ కొడతారు నోర్స్ రాయాలే ఈ సార్ ఏమంటాడో ఆ సార్ ఏమంటాడో అని కొంచెం భయం భయంగా ఉండే జనరేషన్ మొత్తం మారిపోయిన అండి పిల్లలు కూడా సార్నే ఎదిరిఇస్తారన్నరట
అవునవును అవును అప్పట్ల చెప్పినట్ట వినేటోళ్ళం వాళ్ళం దెబ్బలు కొడితే ముందు హోమ్ వర్క్రాయకపోతే ఇంకా మట్టల మీద కూడా కొట్టేటోళ్ళు. ఇప్పుడు కొట్టే రూలు లేదు.
ఇంకా స్టూడెంట్సే స్టూడెంట్సే ఎక్కువ మాట్లాడి రివర్స్ అయితాన్నారట.
అవును ఇంకా పేరెంట్స్ కూడ ఏం అంట మా పిల్లల్ని కొట్టొద్దు అని ఇక గారభంగా పెంచుతారు. అది ప్లస్ పాయింట్ అయింది. మళ్ళా గవర్నమెంటు పిల్లల్ని కొట్టదునే రూల్ వచ్చింది. ఇక వీళ్లూరు హంగామేస్తుంది వాళ్లంతా.
ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలలో పైసలు పెట్టి
ఆ పట్టి అది పైసలు పెట్టుడు క్లాసులు కూడా ఇప్పుడు అప్పట్లా లెక్క లేవు టీచర్స్ ఇప్పుడు మేము బీటెక్ చదివిన ప్పుడు కూడా వాళ్ళు టీచర్స్ యూట్యూబ్ లో క్లాస్ అసలు వాళ్ళు విని నైట్ మార్నింగ్ వచ్చి మాకు చెప్ వాళ్ళు చెప్పినందుకు వాళ్ళ కు ఆ జీతం ఇస్తారు కాని ఇప్పుడు సిస్టమ్ అసలు పర్ఫెక్ట్ గా నేర్చుకున్న టీ కూడా ఎవ్వరు లేరు అంటే గవర్నమెంటుది కాదు నేను చెప్పేది కొన్ని ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ లో కని చెప్తున్నారు దానికి మేము వేలుకు వేలు లక్షలు లక్షల ఫీజులు కట్టాలి సంవత్సరానికి.
అదే కదా
అదేదో యూట్యూబ్ లో మనమే చూసి నేర్చుకుంటాం కదా, ఆ డిగ్రీ ఆ పట్టా కోసం ఇదంతా ఇన్ని. ఇన్ని లక్షల కట్టుడు
అవును ఇక శ్రమ దోపిడి అన్నట్టు. ది మనది శ్రమ దోపిడి అన్నట్టు పైసలు మేము కట్టుడు వాళ్ళు ఏమో చూసుకుంట చెప్పుడు.
ఆ అవును అట్లనే ఉంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పినా కూడా అర్థమయి దా అంటె కాదు ఎగ్జామ్ వచ్చినప్పుడు దాన్ని మేమే చూసుకొని అవును అవును అర్థమయిందా అంటే మీరు ఫ్యూచర్ లో నేర్చుకుంటారు ఇప్పుడు కాదంటారు. అక్కడ ఫ్యూచర్ లో పోయినా కూడా ఆల్రెడీ నేర్చు చిన్నప్పుడు నేర్చుకున్నారు కదా అని బాధా అంతే
అవును అదే అదే
అది బుక్స్ లో ఉన్నది ఏం చెప్పరే అట్లా కొన్నిట్ల లో ఓకే సరే ఓకే బాయ్
ఆ బాయ్ అండి.